అండి నమస్కారాలు ఏం చేస్తున్న మేము ఏం లేదాండ్ ఏ ఉన్నా మీరేం చేస్తున్నారండి
ర్చున్నాను
ఏం చేశారండి వంట ఈ రోజు
ఈరోజు పొద్దున అబ్బాయికి స్కూల్కి ఎల్లేముందు అన్న మొండిన కొన్ని అతను మన బక్స్ అన్నం అతను మందం బాక్సు టిఫిన్ బాక్స్ మనం కొన్ని రైస్ వండిన ఒక గ్లాసడన్ని ట్యాప్లో వా అండి కర్రీ చేసిన అండి
ఏం కర్రీ చేసారండి
క్యారెట్ కర్రీ
క్యారెట్ కర్రీ క్యారెట్ కర్రీ ఎలా చేస్తారు ప్రక్రియ చెప్తారా అండి కొస
క్యారెట్ ను కడిగి కొంచెం మంచిగా శుభ్రంగా గడుక్కున్న తర్వా త ఆ క్యారెట్ ను కొంచెం బీ కారండి సొర
అంటే అంటే తురుమినట్టు చేయాలా అండి అదే తురుము తురుము అంటారు కదా అలానా
ఫస్ట్ గీక్కున్న తర్వాత తర్వాత తుముకోవాలి
ఫస్ట్ గీగిన తర్వాత తురుము తురుముకోవాలా అండి
అవునండి తురుముక్కున్న తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కడేసి పక్కన పెట్టుకోవాలి
అవును
మీర గిన్న వెట్టి నూనె పోసిన తర్వాత పోపు దినుసులు వేసి పోపు గంచాలు
పో తాలింపుగింజలు తాలింపుుగింజ అల్ అంటే ఆవాలు మెంతులు జీలకర్ర ఇవి తాలింపు గింజలు కదా అండి
అవునండి అవి వేసాక కొంచెం గోలిన తర్వాత ఉల్లిగడ్డలు వేసి వీనా తర్వాత పచ్చిమిర్చి వేసిన తర్వాత
ఆ
చమకగాక ఫ్రై అయిన తర్వాత కొం తగినంత పాచ పుడి వేసి అందులోనే కొంచెం అల్లం మల్లిపాయ పేస్ట్ చేసుకుంటామండి కొందరు నాచాధు అల్ల మెల్లిపాయ పేస్ట్
ఆ అల్ల మల్లిపాయ అంటే మిక్సీలో పట్టిందా లేకపోతే మీరు చెయిథో దాస్తారా అండి
అంటే మార్కెట్ నుండి అల్లం వెల్లిపాయ తీసుకొచ్చిన తర్వాత వాటిని గీకి పొట్టు గీకి చిన్న చిన్న పీస్ ల కడి చేసి ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి రెండు అకం కలిపి మిక్సీ చేస్తానండి పడతా గ్రైండర్ లో
ఆ గ్రైండర్ లో పడతారు అది పట్టిన తర్వాత మరలా ఇలా చేస్తారంండి
పేస్ట్ ను ఒక డబ్బల స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటామండి
అవును
ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎప్పుడన్నా రోజు డైలీ కూరలు అండుకుంటు టామ్ కదా దానిలో ఒక స్పూన్ ఏస్ సే వేసిన తరువాత కొంచెం ఫ్రై అయినంక అల్లం ఎల్లపాయ్ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై అయిన తరువాత ఇ క్యారెట్ ము ముక్కలు కట్ జేసుకుని వేసిన తర్వాత అవి కొంచెం నూనె ల మగ్గాక ఉప్పు కారం వేసి
అయితే ఈ ఇప్పుడు ఇది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇది చెయ్యడం అనేది సులభమేనా అండి
సులభమే అబ్బాయికి చిన్ చాలా ఇష్టం టిఫిన్ లా లంచ్ కు తీసుక గొడవ అయితే అతని కోసం వండినండి
అవునా
ఇంత ముందు మేము కూడా లంచ్ కి ప్రిపరేషన్ అన్నమున్ను బీరకాయ కర్రీ చేసిన అండి
సేమ్ ప్రాసెస్ ఆ
సేమ్ ప్రాసెస్ లెక్కనే అది కూడా కట్ చేసి గీకడం చిన్న చిన్న పీస్ లు గా చేయడమే సేమ్ క్యారెట్ లాగాఅండి ఈ బీరకాయ కర్రీ కూడా చేయడం
అందులో పప్పేసి వండితే బాగుంటది కదండీ
పప్పు కూడా బానే ఉంటదండి
చానా మంది బీరకాయ లో పెసర పప్ వేస్తారా కందిీపప్పు వేస్తారా అండి
పెసర పప్పు వేస్తారండి
పెసర పప్పు వేస్తార అంటే రెండు కలిపి చేయడమా అండి
ఆ రెండు కలిపి చేస్తాము
ఆ ప్ర క్రియ ఎలా ఉంటదండి
ఆ ప్రక్రియ కూడా సేమ్ ఇగ నూనెలా కొంచెం ఫ్రై అయితాయి కదా అట్లనే నూనె వేడి చేస్ తర్వాత పోపు గింజలు వేసిన తర్వాత పచ్చి మిరపకాయలు వేసిన తర్వాత అల్లం ఏల్లిపాయ పేస్ట్ వేయాలి తర్వాత మళ్ళీ కొంచెం మగ్గాక పసుపు ఏస్
అవును
పెట్టుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కలు అందులో వేసి
ఆ అవును
మంచిగా నూనేంత కొంచెం ఫ్రై అంత మగ్గాక ఆ ప్లేట్ మీద అంటే మూత పెట్టుకుంటాం గిన్నెకు
హా
మూత మూత ప్లేట్ పెట్టుకుంటాము
ఆ ప్లేట్ పే ప్లేట్ పెట్టుకొనీ మల్లా ఆది అది ఉడికిందని మనకెల
కొన్ని వాటర్ ఎస్తమ్ అండి ప్లేట్ మీద
వాటర్ ఏస్తరు
వాటర్ ఏసి దాని తర్వాత ఆవిరి గుంజుకుంటదండి వక్కలకు లోపలున్న బీరకాయ వక్కలకు
అవునండి
గుంజుకుని కొంచెం దగ్గరికి ఫ్రై అయితది మళ్ళా ఒక ఐద్ ఐదు నిమిషలు ల తర్వాత ప్లేట్ తీసి
అవును
చొప్ప పేస్ట్ తగినంత కప్పు అందాద పావు కిల బీరకాయలకి ఎంత పప్పేయాల ర సజీర కలిపి ఎంత పప్పెత్తే బాగుంటది అంటే కొందరు ఎక్కువ కూడా ఏసుకుంటారండి మనం ఎంతలా తింటామో అయి తినడాన్ని బట్టి గుడా
ఆ మనం తగిన అంటే మనం తగినంత వేసుకోవాలా అండి
అవునండి మన ఇష్టమండి దానికి ఎలా మన ఒక్క ఉదర అంటే బాగా మంది ఉంటారనుకో కుటుంబంల కొంచెం ఎక్కువ వేసుకుంటానండి పావు కిలో వేసుకుంటా పప్పు అది
సరిపోతాదండి
ఆ ఒక ఐదారుగురు పెద్ద ఫ్యామిలీకి సరిపోతది
పెద్ద ఫ్యామిలీక్ సరిపోతది ఇప్పుడు ఇది పప్పు ఇంకా బీరకాయ అనేది రొట్టెలలో గుడా తినచ్చా అండి
రొట్టెలలో తినొచ్చు రైస్ లోకి కూడా తినొచ్చు పూరీలు కూడా ఏసుకుంటాం కదండి నూనెల ఫ్రై చేస్ అదే రొట్టె చిన్న గోధుమ పిండిని బిస్ కిన తర్వాత చిన్న చిన్న ముద్ద ద్దలుగా చేసి
ఆ
చేసి మనం కోల మీద పీఠ రొట్ట పీఠ మీద య ముద్ద పేట్ టి కోళ్ళ తోటి రెజ చేయాలండి రాకాల ఇట్లా
రాయాల అండి
నూనె రాస్తే బాగానే ఉంటది గాని అతుకుంటుందండి నూనె తోటి కూడా కొందరు చేస్తారు కానీ నేనైతే
పిండి వేస్ చేస్తా ఆహా పిండి వేసి చేస్తారా అండి మీరు
పిండి వేసి చిన్నగా చిన్న సైజు లో చేస్తాము చేసిన తర్వాత గ్యాస్ మీద ఆయిల్ పోసి ప్యాన్ లో ఆయిల్ పో కడాయి పెట్టి అది వేయడప్పుడ ఈ పూనీలు అందు వే ఫ్రై చేసుకోవాల ఊరిలు కాల్చుకోవాలి
మే అవును
కాల్చుకొని తిం అంటే బాగుంటాయండి ఈ బీరకాయ పప్పుతో
హా ఇది మీకు మటన్ చేయడం తెలుసా అండి మటన్ ప్రక్రియ చెప్తారా కాస్త మటన్
ఆ చేయడం తెలుస అండి
కాస్త మటన్ ప్రక్రియ చెప్పు తర
చెప్తానండి మటను మార్కెట్ నుండి ఇస్ తీసుకొచ్చుకోవాలి తీ తీసుకొచ్చుకున్న తర్వాత రెండు మూడు సార్లు కడగాలం శుభ్రం చేయాలి దానిని మంచిగా కడుక్కున్న తర్వాత దానికి అంటే నేను చేసేది అయితే చెప్తాను నేను ఇలా చేస్త
మీ మీరు మీ మీరు ఎ మీరు ఎలా చేస్తారో ఆ ప్రక్రియ నాకు చెప్ప చెప్పండి నేను ఒక ఒకవేళ నాకు కనుక నచ్చినట్లయితే నేను ప్రయత్ని చ్చడం అనేది జరుగుతుంది
సరేనండి చెప్తాను మాటన్ కడిగాక శుభ్రంగా కడిగాక దానిలో కొంచెం ఆయిల్ ఉన్న నూనె ఉన్న ఉప్పు పసుపు కారము
అవునండి
తగినంత ఉప్పు కారం వేసి మంచిది దగ్గర అది మ్యాగ్నెట్ లెక్క అంటే మొత్తం కలుపుకోవాలి అండి
అంటే మొత్తం కలిపి ఒక గంజులో మొత్తం మిక్స్ చేసి దాన్ని పక్కకు పెట్టాలా అండి ఎంతసేపు పెట్టాలండి
దాన్ని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పెట్టుకోవచ్చు ఒక్కొక్క బిర్యానీ చేయాలను కుంటే అరగంట గంట కూడా పక్కన పెట్టుకుంటారు కానీ నాకు ఆహ్ ప్రిపరేషన్ రాదండి బిర్యానీ మటన్ తోటి
మటన్ కర్రీ మా మటన్ కూర చేయడమే మీకు కూర కూర చేస్తార అండి ఫ్రై చేస్తానండి సరే మీరు సరే మీరు కూరా ప్ర ప్రక్రియనే చెప్పండి
మాకు అట్లా కలిపి పక్క పక్కన పెట్టుకున్న తర్వాత మసాలాలు తర్వాత ఆహ్ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలేే కర్రీ అయితే పచ్చిమిరపకాయ కర్రీ అయినండి మటన్ లోకి
పచ్చిమిరూపాయకాలులా కర్ట్చ చేయాలా అండి
కొందరు చేస్తారు కానీ నేను చేయను వా ఒకటి రెండు ఇస్త అంతే బాగా ఇవ ఇయ్వను మటన్లో నాన్ వెజ్లోకే ఎక్కువ
నోన్ వెజ్ లోకే ఎక్కువచ్చేయచ్చు
ఎక్కువ చెయి యిస్తారు కానీ అని ఎండిన కరమే ఏస్తారు పచ్చిని కరమేయ్య
ఆహా ఆహ్ అంటే మీరు అంటే మిరపకాయలు మిరపకాయలను దుకానం నుంచి తీసుకొని వచ్చిన తర్వాత మనం దాన్ని మళ్ళీ గ్రైండర్ దగ్గరికి వెళ్ళి గ్రైండ్ చేపించి పట్టిపచ్చిన దానిలో పసుపు ఇంకా కారం వేసి కలిపి వస్తారు కదండి అద అండి మీరు చెప్పేది
అవునండి ఎండిన కారమే ఇస్తా మాటండ పచికారాం ఎతే బాగుండది
పచ్చిమిర్చి వేసిన తర్వాత
పచ్చిమిర్చి రెండు వేస్తాను అంతే రెండు పచ్చిమిరపకాయలు కడిగి వేసి ఉల్లిగడలు రెండు మూడు ఉల్లిగడలు వేయాలండి మటన్ లోకి బాగుంటదండి ఇందుకంటే సుభు చారు లెక్క సూప్ దిగుతది దిగు దిగడానికి ఫ్రై చేసినాక మళ్ళా అది పసుపు ఇట్లా అవన్నీ వేసి ఈ మటన్ అంతా అందులో వేస్తానండి ఏసి కల వెట్టినాక ను నూనెలుడికి యాలండి ఒక పావు గంట చేపు
పావు పావు గంట సేపో ఉడకూ
ఉడకాల నూనె రా ఉడికిన తర్వాత ఇక కొంచెం ఎసరు పోసుకుంటామండి తగినంత దానికి తగినంత
త ఎసరు పెట్టాలా అండి
ఆ ఇప్పుడు అర కిలో మటన్ కు తగినంత ఏసరు పోసుకున్న తర్వాత ఈ మళ్ళ దించే ముందు కొంచెం మసాలా వేసుకొని కొత్తిమీర ఏసు కొని ఎదించు కుంటాం మటన్ మొత్తం పూర్తిగా ఉడికిన తర్వాత
అయితే ఇప్పుడు ఓ మనము ఉప్పు సరిగ్గా ఉందా లేదా అని మనం తెలుసుకోవడం ఎలా అండి మరి
మనం అందార కేస్తాం కదండి మనము
ఒకఏళ కూరలు ఒకవేళ కూరలు ఉప్పు తక్కువ కారం తక్కు ఎక్కువైనా మళ్లీ వేసుకోవచ్చు అని
ఆ మళ్ళీ వేసుకోవచ్చ అండి కొందరు టేస్ట్ చూస్త తెరండి రుచి ఆ రుచి చూస్తారు
ఆహా రుచి చూశారు కొందరు అలా చేస్తారు ఇప్పుడు మళ్ళ గంజిలోంచి తింపిన తర్వాత మనం తినేటప్పుడు ఒకరు ఉప్పు కారం తక్కువ అయినా కూడా ఉప్పు మరళి వేసుకోవచ్చు కదండి
ఆ మళ్ళా పై నుండి వేసుకోవచ్చు చెప్పగుంటే అప్పుడు మల్ల తినే ముందు పక్కన ఉల్లిగడ్డలును అది నిమ్మకాయలు కడిగేసుకొని తింటామండి మేము నిమ్మకాయలు కడిగే సో తి ఉల్లిగడ్డల మీద పిండుకొని అన్నం తినేటప్పుడు మంచిగొంటది కొంచెం కారం ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్ అయిపోతున్న
సరే అం అది మీరు చెప్పిన ప్రక్రియ చాలా అద్భుతంగా ఉన్నదండి నేనూ సరే అండి మీతో మీ మీతో మాట ఇట్లా అని నాకు చానా ఆనందంగా అనిపించింది
థ్యాంక్ యు అండి
కె అండి సారి మార్య